హలో నమస్తే అండి
ఎవండి గు ఏ ఆఫీస్ లో ఉన్నాను ఏమైనా మాట్లాడొచ్చు కద
ఆ ఎమైన మాట్లాడొచ్చు మాట్లాడండి
మ్మ్ ఏమో అంటే పర్టిక్యులర్గ ఏదనా టాపిక్ ఇచ్చి అదైతే కాదు కదా
మీ ఇంట్లో ఈ రోజు వంట ఏం చేశారు
ఇంట్లో కాదు నేను హాస్టల్లో ఉంటా
అయితే మీరేం చేసుకున్నారు
మేమ ఏమో తెరు ఉప్మా తిన్న మార్నింగ్ హాస్టల్లో అంతే మేమేమి ఇస్తనే ఏం చేయం కదా మీరేమి చేసిరు
మేము రాత్రి పలావ్ ఉంటే తిన్నాము
ఏంటిది ప్రసాదమ
పలవ్ పలవ్
పలావ ఇప్పుడు మరి
ఇప్పుడు వైట్ రైస్ పెరుగన్నం
ఆహా కర్డా
కర్డ్ రైస్
హ్మ్ హు సరే
ఏయ్
ఆఫీస్ల నేనా హైటెక్ సిటీ తెలుసా హైదరాబాద్ ఐడియా హైటెక్ సిటీ హైదరాబాద్లో
మీ అమ్మ వాళ్ళు దగ్గరలోనే ఉంటారా మీకు దూరమ
లేేదు వరంగల్ మాది దూరం హాస్టల్
ఊరు పేరు చెప్పకండి
ఆహా ఓకే అదే కాకతీయులు పాలించిన దేశం మాది
హ్మ్ హు
మ్ హు
మరి మధ్యాహ్నం ఏం తింటారు
ఇక్కడ మాకు ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తారు ఆ బానే ఉంటాయి కాని తిన బుద్ది అవ్వదు చాలా ఐటమ్స్ పెడతారు కాని ఏం తినాలో తెలి తెలియడానికే టైమ్ పట్టుద్ది
తెలియకుండా పెడుతుంటారా
చాలా ఎడతారు మరి ఏం తినలో తెల్వదు అర్థం కాదు ఫస్ట్
ఏమేం పడతారేంటి
చట్నీలు టూ ఉంటాయి కర్రీస్ త్రి ఉంటాయి ఉమ్ అప్పడాలు స్నాక్స్ రైస్ స్వీట్స్ డైలీ ఆ టూ త్రీ టైమ్స్ కాఫీ ఆఫీసులో హాస్టల్ కూడా సేమే ఇంకా అంతే
మీరు ఫుడ్ బయట తెచ్చుకోరా
అంత ఇక్కడేగా మళ్ళీ ఇంకా నేను బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం ఆ తినబుద్ధి అవ్వడం కాదు ఏం తినలో ఏం తినాలో అర్ధం అవ్వదు అన్ని ఐటెమ్స్ లో ఏది సరే ఏది సర్ సరిగాదనకుండా సగ సగం తిని వేస్ట్ చేయడం అవుద్ది
అన్ని టేస్ట్ చేయ్యడి ఏది బాగుంటే అది కొంచెం ఎక్కువ తినండి ఏది బాలేకపోతే అది కొంచెం తినేసి నెక్స్ట్
స్టొమక్ బ్రో తిట్టుకుంటాడు ఏంద్ర నువ్వేమి తింటు
తితుకున్నా పర్వాలా నాలుగుకి టెస్ట్ తగిలితే చాలు
ఉమ్ అన్ని లోపల పడిస్తే తిట్టుద్ ఏ ఏ లో రీల్స్ ఉన్నాయి కదా
ఒక్క రోజే కదా తిడితే నీవు
ఒక్క రోజు అంట రోజు డైలీ త్రీ టైమ్స్ అంటే మార్నింగ్ టిఫిన్ ఒకటి ఒకటి ఉంటది టాది మధ్యాహ్నం సాయంత్రమే
స్నాక్స్ ఏమి తీసుకోరా
స్నాక్స్ అంటే ఆ స్నాక్స్ సమోస బిస్కెట్స్ ఏ ఏ కొస్తారు వింత వింతగా బజీలు ఉంటా ఉంటాయి కదా
ఆ
అవి ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ సపరేట్గా మళ్లీ స్నాక్స్
బ్యాచలరా మరీడా
లేదు పిల్లవలేదు నాకు అన్మారీడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్
అండ్ మ్యారీడ్
ఉమ్ మీరు మ్యారిడా
నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు
అవునా ఎట్లుంది మరి మీ మ్యారేజ్ లైఫ్ బాగుందా
ఏ లైఫ్ అయినా ఎండ్ చేయొచ్చు కానీ మ్యారేజ్ లైఫ్ ఎండ్ చేయలే
అందుకోసం చేసుకోవాలనిపయట్లేదు మాకు కూడా
చేసుకోకండి
ఉహు
దారుణం ఏది ఉండదు కష్టాలన్నీ దా కష్టాలన్నీ దాంట్లోనే ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అన్నీ ఉంటాయి
బాధ్యతలన్టే హ్యాండిల్ చేయచ్చు కాని కష్టాలని హ్యాండిల్ చేయలేం
కష్టాలంటేనే బాధ్యతలు
అవునా
బాధ్యతలు తీసుకుంటేనే కష్టాలు ఎదురవుతయ్
అవునా
ఆ బాధ్యతలు మనం చేతిలో తీసుకుంటే కష్టాలు ఆటోమేటిక్ గా మన నెత్తి మీద కూచుంటాయి
అంతేనా ఏమో ఎక్స్పీరియన్స్ క్యాండేట్స్ మీరు మీరు చెప్పే వాళ్ళం మేము వినేవాళ్ళం
మరి అంతేగా
హ
కాకపోతే మ్యారేజ్ లైఫ్ కూడా బానే ఉండిద్ది
ఉ మాకు బాగుంటది అనిపిస్తది చేసుకున్న వాళ్ళకి వద్దు అనిపిస్తది ఎందు కాది
మీకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో ఏముందో చూడాలని మీ ఆశ
కావచ్చు
పెళ్ళి నింటి దేముంది అన్నీ తెలిసింది గా ఆ ఇదేగా లైఫ్ అని బోర్ కొట్టిద్ధి
అంతే నా
అంటే
హా
కాకపోతే ఎవరికైనా ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ తోడు ఉండాలి
అవునా కానీ ఏడ దొరకాలి అదృ
ఆ పర్సన్ మ్యారేజ్ అయితేనే ని గట్టిగా నిలుస్తారు మ్యారేజ్ కాకపోతే వదిలిరు
ఏమో ఆలా అని అందరినీ యాక్సెప్ట్ చేయలేం కదా
అందరిని అంటే ఏలాగ యాక్సెప్ట్ చేస్తారు మీ మనష నచ్చిన వాళ్ళని మీకు ఇష్టపడిన వాళ్ళని ఆక్సిప్టు చేస్తా లైఫ్ లో ఒకరే ఉండాలి ఒకళతోనే ఉండాలి
అవునా బ్రేకప్ అయితే మరి
హ
లవ్ స్టోర ఐ బ్రేకప్ అయితే మరి
బ్రేకప్ అయితే ఏం చేయలేం మూవ్ ఆన్ అయిపోవల్సిందే వాళ్ళకి ఇష్టం లేది మనం జబర్దస్త్ చేయలింగా
ఉ అది కష్టంగా ఉంటే
కష్టంగా ఉంటే మనం కూడా వదిలేసుకోవాలి
హ్మ్ హ్మ్ అంతేనా
కొంచెం పెయిన్ అయినా భరించి మూవాన్ అయితే నెక్స్ట్ లైఫ్ బాగుండిద్ది
అంతేనా
అంతే బ్రేకప్స్ అన్ని సహజం లాస్ట్ లొ స్టోరీస్ అన్నా సహజమే బ్రేకప్స్ అన్నా సహజమే కానీ పెళ్ళైన బంధం విడిపోవడం అంటే మిస్టరీ
మ్ హూ ఎందుకో బయటా ఎన్ని చూడట్లే
ఒకళ్ళతో మనకెందుకు మన కోసం మన బంధం నిలుపుకోవాలి అని
ఏమో పెళ్లి చేేసుకుంటే ఒక్క బాధ చేసుకోకపోతే ఇంకో బాధ.
చేసుకొని మీరు బాగుండి వాళ్ళని బాగా చూసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఆ నేనింతే నాకి ఇంతే అని ఆలోచిస్తే తనకి గొడవ పడడం చేయాలనిపించిది మీకు కూడా నచ్చదు బోరు కొట్టింది
హ్మ్ వచ్చేలోపు వీక్ అయిద్దా
తనకి ఇష్టం లేని పని చేస్తే మరి గొడవలు అవుతాయా మీకు ఇష్టం లేని పని తను చేసినా తనకి ఇష్టం లేని పని మీరు చేసిన గొడవలు సహజమే కదా
హ్మ్
సర్దుకుని వెళ్తే ఏమ ఉండదు ఏమవ్వదు
ఉ మీరు చెప్పే వాళ్ళం మేము వినేవాళ్ళం.
అలాగని నేనే చెప్తూ వింటూ ఉంటే ఎలా మీరు కూడా చెప్పాలి నేను కూడా వినాలి.
హ్మ్ అట్లాంటారా ఏమో మా ఫ్రెండ్ ఆ ఉంది కాబట్టి బ్రేక్స్ బ్రేకప్ ఉంటే మూవ్ అన్ అవ్వడం ఎట్లా అని అడిగింది.
మనసుని గట్టి చేసుకోవడం
డిగ్రీ టైమ్ లో ఉండే ఒకతను ఒక ఆవిడ ఒక ఆమె
హ్మ్
హ తనకు నాకన్న ముందు టూ లవ్ స్టోరీస్ ఉన్నాయి అని నాకు తేలీదు. తర్వాత తర్వాత సీత, గీత, శీల అనుకుంట వచ్చి వినాలి నేను సీతని నాకు ఇవ్వరు అట్లా ఒకరు అట్లా ఉండాలి అట్లా ఉండాలి అని పెద్ద పెద్ద మోటివేషన్స్ ఇస్తే నా పెళ్లి ఇక దుఃఖిస్తా ఆ సముద్రమంత తర్వాత తరువాత హ్యాండ్ ఇచ్చింది.
తనెవరో మిమ్మల్ని కాదనిందాన్ని మీ లైఫ్ ని మీరేం చేసుకుంటే మీ లైఫ్ లోకి వచ్చేది ఏం ఏమవ్వాలి
అదే వస్తుందేమోనని అని నేను ఆశపడ్డగాని అది రాకుండా పోయింది హ్యాండ్ ఇచ్చింది ఇంకో దానికి ఇట్లా చెప్పాలి. ఆల్రెడీ నా లైఫ్ లో ఒక పాస్ట్ ఉంది అని.
ఒకటి చెప్పనా మీరు ఒకళ్ల వెనక పడడం కన్నా
మ్
మీరు మీ పని చేసుకుంటుంటే మీ వెనుక వచ్చ
అట్లా పడితే నాకు నచ్చట్లే ఎందుకో అది కూడా అయింది అది కూడా అయింది.
మీ పని మీరు చేసుకుంటె అంటే మీ లైఫ్ లో ఎవరో ఒకళ్ వస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారేమో.
ఇష్టం అంటే వాళ్ళు నచ్చట్లేదు అని చెప్పి చెప్పినాను కదా నాకు నచ్చట్లేరు వాళ్ళు మ్ నీకు నచ్చినోళ్ళు నాకు నచ్చట్లే
నచ్చట్లేదంటే వాళ్ళు మైనస్లన్నీ పక్కన పెట్టేసేయి పెట్నా
మైనస్లని కాదు ఏమో ఎందుకో నాకు
ఒక రీజన్ అంటూ ఉండిద్దిగా ఎందుకు నచ్చట్లేదు ఏంటి అనేసి
రీజన్ ఏం లేదు గాని చి ఎంద్ర వీళ్ళు ఇట్లున్నారు అన్న థాటోస్
పేస్ చూసి చక్కువ అంచనా వేయకండి తన మనసును చదవండి
మ్ హు
ఫేస్ ఏముంది అందం అది కొన్ని రోజుల తర్వాత ఉండొచ్చు పోవచ్చు చెప్పలేమ్ దాన్ని మనసు ఎప్పుడు ఉండేది ఎప్పుడైనా సరే మనసుని చూసే ప్రేమించండి
అక్కడికి మాదాపూర్ల్ కుక్కట్పల్లి వెళ్తేనా ఆనేలా పలే
ఫేస్ కొన్ని రోజుల తర్వాత మనకి ఏజ్ అయిపోయిన తర్వాత మడుతలు వచ్చేస్తాయి ఫేస్ గ్లో పోయిద్ది అదే మన్సలనే ఉండిద్ది గ
అవునా అట్లా అంటారా
మనసు అయితే ముసల్ది అవ్వదుగా
అవ్వదవ్వదు
మ్ ఫస్ అయితే ముసల్ది మారుంది అది పక్క వాళ్ళ బిహేవియర్ ని బట్టి మారింది మనం బాగుంటే వాళ్ళు బాగుం ఎప్పుడైనా చూడండి మనసు చూసి ఇష్టపడండి పేస్ ని చూసి ఇష్టపడ్ ఏంటి ఇంకా చెప్పండి
చెప్పాల
మ్
ఏమో ఇంగ ఏం రిల్సొ ఏ మనసు ఏ మనసు ఏ మనసునచ్చట్లే నాకు
మీకు నచ్చిన మనసు ఎక్కడుందో వెతుక్కోండి మరి
అ నచ్చే మనసంటే ఇప్పుడు ఇప్పుడే వద్దు మనం చెప్ మీర సగా తీకోచ్చ తీకోవచ్చర
సరేనండి ఉంటా
స సార్ సార్డిడి సరే